బా అండి ఏం చేస్తున్నారండి హలో ఆ ఇంకా లేదండి మీ ఆ ఇంకా లేదండి మీరు తిన్నార
ఇంకా లేదు మాది ఏయితేయితంది
ఉ
అవును మీ ఊర్లో పండుగ ఏది బాగా చేస్తారు
మా ఊర్లో దీపావళి బాగా చేసారండి ఆ సైడ్ అంటే త్రీ డేస్ చేసామన్నమాట మేము
ఎలా ఎలా సెలబ్రేట్ చేసుకో కొంటారు
అంటే దీపావళికి ఆ ట్వెల్వ్ డేస్ ఉన్నట్ అంతే ముందే మేము అ విత్తనాలు ఉంటాయి కదా ఆ విత్తనాలన్నీ చిన్న చిన్న గిన్నెల్లోకి ఆ ఎరుపు మట్టి అంటారు కదా దాన్ని అది తర్వాత ఆది పేడ అంటే ఎరువులాగా అదే పని చేస్తుంది ఆ అది చిన్న మళీ ఇసుక అ అంతా మిక్స్ వసేసి ఆ చిన్న గిన్నెలలో అది వేసి ఫస్ట్ ఇసుక వేసి మళ్ళీ విత్తనాలు ఉంటాయి కదా ఆ విత్తనాలు అంటే అవి బియంవి ఉంటాయి కదా అవి కానీ ఆ ఆ రగుులు ఆ అవన్నీ వేస్తాము రకరకాలు విత్తనా అట్లా వేస్తాము ఆ అవే ఫస్ట్టు ఇట్లా చిన్నగినెలో ఫిజ్ జస్ట్ చెల్లేసి మళ్ళీ దానిపైన కొద్దిగా వేసి మళ్ళీ లాస్ట్ లో పూజ చేసి మళ్ళీ లాస్ట్లో ఆ నీళ్ళు చల్లుతాం అనమాట లైట్గా అంటే ఎక్కువ చెల్లేస్తే అవి సరిగ్గా రావు అన్నమాట మొక్కలు చిన్న చిన్నవి ఆ అట్లా అవి ఉంటారు తెలుపుస్తూ ఉండారా రోజు ఎవరో ఒకరు గర్ల్స్ మా హుర్లో ఎవరో ఒకరు అమ్మాయిలు ఉంటారా అట్లా ఎవరో ఒకరు వెళ్ళేసి అది గుడి దగ్గరే పెట్టింటాము అంతా
అవి మలక ఎత్తినవన్న తీసుకెళ్ళి ఆడపెట్ ట్టస్తర గుడిదగారా
అవును అంట
అంటే దగ్గరలో ఉన్న గూడా లేకపోతే స్పెసిఫిక్ ఏదైనా గుడేనా
స్పెసిఫిక్ ఏం అని ఏం కాదు అంటే మా ఊళ్లో చిన్న చిన్న ఊళ్ళ చాలానే ఉన్నాయి ఎక్కడైనా పెట్టుకోవచ్చు
హ అంటే మనకి ఏది దగ్గరలో ఉంటే అదే ఏది దగ్గర్లో ఉంటే అది
అందరికి ఆ అందరూ ఓకే చోట గుడి దగ్గర జాయిన్ ఆ పాట సాంగ్స్ పాడుకుంటూ ఆ అవి విత్తనాలు అవి వేస్తా అన్నమాట అదంతాయి పోయాక అది ఏదో ఒక గుళ్ళో పెడతాము అదే ఓహో నే ఇంతకు ముందు చెప్పా కదా ఏవరో ఒకరు డైలీ పెళ్లి నీల్లు పోస్తూ ఉంటారు
మా సైడ్ అయితే ఉగాది బా జేస్తాము
నాది ఇంకా అవ్వలేదండి అట్లా పనే పన్నెండు రోజు పన్నెండు రోజుల్లో మొలకలు వస్తాయన్నమాట చాల బాగ వస్తాయి అవి వచ్చినాక ఇది ఇంక దీపావళి రోజు వస్త తోంది కదా హలో హెలో
హలో
ఆ అది దీపావళిీ అదే దీప్ దీపాళి రోజు వచ్చినప్పుడు ఫస్ట్ పొద్దున్నే వేసి పొద్దు పొద్దునే వెళ్తా సిక్స్ అంతా ఎందుకంటే అందరూ స్నానాలు చేసి అది ఒక పూవ్ పూలు ఉంటాయిన్నమాట అంటే అవి మన ఇంటి ముందర ఆ పేడ అలికిన తర్వాత ముగ్గేస్తం గదా ఆ ఆ ముగ్గు పైన కొన్ని ఫ్లవర్స్ అనేది పీక్కోని వచ్చేకి వెళ్తాం అన్నమాట అంటే మాది పల్లెటూరు అన్న మాట అది ఖచ్చితంగా అది అంది మా సాంప్రదయాన్ని మన్న అనమాట
ఊ దలో
ఆ అందరి ఇంటి ముందు చల్లుతాం అన్నమాట. చ ఆ మళ్లీ చలే సాకా. అయిపోయినాక అందరు మళ్ళీ ఎవరి వాళ్ళు ఎవరి ఇంటి వాళ్ళకి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోతారు ఇంకా నెక్ట్స్ వాళ్ళకి పిండి వంటలు చేసేవి అమ్మకి హెల్ప్. ఇచ్చేసేవి అని ఉంటాయి కదా. ఆ ఇంకా పిండి వంటలు అవన్నీ చేసి చేస్తాము అమ్మ వాళ్ళకి హెల్ప్ చేస్తాను. ఆ ఎక్కువ పిండి వంటలు అయితే దీపావళి రోజు చేస్తాము మేము. అది చేసాక తినేసి మళ్ళీ ఈవినింగ్ వస్తుంది. మళ్ళీ ఈవినింగ్ వచ్చాక మేము విత్తనాలు పెట్టినవి మొలకలు వచ్చింటాయి అని చెప్పిన గదా? అవి వచ్చేసి నైట్ అవి దీపాలెత్తుకొని అందరి ఇళ్ళకి దీపాలు వెలిగించుకుంటా వస్తాం అన్నమాట. హారతిలాగ ఇచ్చుకుంటా.
ఎక్కువసేపు ఆ! ఇంక మా సైడ్ అయితే ఉగాది అవన్నీ బాగా చేస్త. ఉగాది, దసరా.
ఆ!
ఇంక సంక్రాంతి ఇంక ఎట్లా తెలిసిందే కదా! మూడు రోజులు. ఇంక గొబ్బెమ్మళ్! తయార్ చేసి, ముగ్గు మీద పెట్టేసి.
హ్మ్!
ఊ ఇంకా! భోగి రోజు ఇంకా పొంగలు చట్నీ అలా చేసుకొని తింటాము. ఆఓ ఇంకా సంక్రాంతి రోజు ఇంకా ఓలిగా అట్లా.
ఆ ఆ ఊరిలో ఏ పండుగ బాగా చేస్తారండి.
ఉగాది బా చేస్తారు. అంటే ఇంకా అంటే ఇంకా ఎప్ ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళకి వాళ్ళకి ఎట్లా న్యూ ఇయర్ ఎ. ఇట్లా వస్తాది అలాగదా, ఇప్పుడు అంటే మాకు ఇక మనం తెలుగు వాళ్ళం కాబట్టి. అ కాద కొత్త సంవత్సరం అన్నమాట.
ఆ అవును అది చైత్రిక మాసంలో ఆ చైత్రికమ్ మాసం మొదటి రోజు చేస్తారంట కదా అది. ఉగాది హ్మ్! హలో!
ఆ అవును. ఉగాది పచ్చడి చేస్తామా? అదే ఆరు రకాలు పెట్టి చేస్తారు అంటే తీపి చేదు కారం ఇంకా వినాయక చవితి కూడా బాగా చేస్తారు ఇంకా వినాయక చవితి రోజు అయితే ఇంకా పెద్ద వాళ్ళకి కూడా బాగా ఆనందంగా ఉంటుందనమాట
ఆ
ఇంకా ప్రతి ఒక్కరుూ డ్యాన్స్ చేయాల్సిందే ఇంకా ప్రతి ఒకరు ఉమ్
వీనాయక చవితి దీపావళి్య రెండు బాగా చేసుకుంటాము లే
అ
డాన్సులు వేస్తారు
ఆ ఇంకా రోజు మా ఇంటి దగ్గర ఎట్లా అంటే ఇంకా ప్రతి ఒక్క అంటే ఆడవాళ్ళు మగ్వాళనేమి లేకుండా మగవల్ ఎలా అయితే ఎంజాయ్ చే స్తరూ ఆడవాళ్ళు అట్లా ఎంజాయ్ చేయాలన్నమాట
ఆ
ఇంకా ఆడవాళ్ళు ప్రతి ఒక్కరు ముసలి నుంచి చిన్న నుంచి అందరూ స్టేజ్ ఎక్కాల్సింది
ఉమ్ బాగుంటుంది గేమ్స్ కూడా పెడతారు మా సైడ్ అయితే అప్పుడు
ఆ ఇంకా భార్య భర్తలు ఉంటారు కదా వాళ్ళు తోను డాన్స్ చిప్స్ స్తారు ఇంకా వాళ్ళిద్దరితోనూ ఇంకా గేమ్స్ ఆడించి
ఆ
అట్లా బాగుంటది నైట్ అంతా ఇంకా ఈ వినాయక చవితి అయితే పిల్లలకి పెద్దలకి అందరికి బాగా ఆనందమైనది
అవును ఉమ్ అ
ఇంకా దసరా అప్పుడు కూడా బాగా గేమ్స్ కండక్ట్ చేస్తారు
అవును మీ సైడ్ దసరా బాగా చేస్తారంటగా జ్యోతులు అంత పెట్టి
బాగా అమ్మవారిని బాగా అలంకరిస్తారు ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఒకలాగా ఊరేగిస్తారు ఇంకా ఉరేగింపులో మేము అలా పాల్గొంటా ఉంటాము
ఉ
రథం లాగడము గుడి చుట్టు తేగడం వాళ
ఆ మీ సైడ్ పెళ్ళిళ్ళ ఎన్ని రోజులు చేసారంండి పెళ్ళిళ్ళు
అతే ఇంకా మా సైడ్ అయితే రెండు రోజులే అండి మీ సైడ్ ఇంకా ఎక్కువ చేస్తారా మూడు రోజుల అ మా సైడ్ అయితే దీందుోళ్ళు రోజు మూతాము తలంకరాలు అలా రడు పోలే
కేంకండి
చక్కళి మరి ఇంటికి వెళ్ళలేదా పండుగకి
ఇకా వెళ్ళ ఎప్పుడు వెళ్ళాలో క్లారిటీ లేదు కానీ వెళ్ళాలా అంటే కాలేజ్ కి కాలేజ్కి వెళ్ళాలా మళ్ళీ ఇంటికి వెళ్ళాలా రెండు అయితే కాదు ఏదో ఒక రోజు డిసైడ్ చేస్త ఎలాల మీరు ఎప్పుడు వెళ్తున్నారండి వెళ్ళలేదా అ మీరు
వెళ్ళ దేంగ మా ఫెండ్స్ం ట్రిప్పు ప్లాన్ అన్నారా
ఆ
ఇంకా చూసి ఇంకా వెళ్లేేది ఇంకా పండుగ ఇంకా తరిచద కదా
ఏం ట్రిప్ ప్లాన్ చేసిననండి
మా వాళ్ళు అయితే కేరళ పోదామంటున్నారు కాపుడు ఆ ఇప్పుడు ఎండాకాలం కాదు కదా ఇంకా చలికాలం అలా అయితే బాగుంటది అని నేను చెప్తున్నా
ఆ
ఇంకా ఏమంటార ఆలోచ చుడలా
అ
మీరేం వెళ్ళలేదా ఫ్రెండ్స్ తో ఆ బాగా వెళ్ళండి ఇంకా తిరిగితే కప్పుడే కదాం మరి చ
అవును ఆ ఇంకా కాలేజ్ లైఫ్ పో మళ్ళీ మళ్ళీ
ఆ రెస్పాన్సిబిలిటీస్ అన్ని పెరిగిపోతాయి కదా బా
అవును ఇంకా ప్లాన్ చేస్తున్నాం అరుణాచలంకి అని బీచ్ కనేసి బాగుంటుంది, బీచ్ ఎక్స్పీరియన్స్ మీరు చేసారా అండి బీచ్ ఎక్స్పీరియన్స్ ఎప్పుడైనా,
రెండు వారలు వెళ్ళాము,
అవునా అదే ఆ వెళ్తామండి, ఇంకా మీరు చెప్నారు కదా ప్లేసు బిచ్,
ఉ బన్ ఇన్న ఇక్కడ ఇ సన్సెట్ అప్పుడు అయితే ఇంకా చాలా బాగుంటంది. ఇంకా అక్కడే రూమ్స్ తీసుకొని ఉండొచ్చు ఆ ఇంకా రూమ్స్ తీసుకొన్ని, పార్క్ లో ఉంటే లైఫ్,
వెళ్ళాలి అండి టైమ్ చేసుకొని, ఉ ఓకే ఓకే అండి, ఉ బాయ్ అండి,
బాయ్